హలో
హలో
హాయి బాగున్నావా
హా బాగున్నా బాగున్నావా నువ్వు
ఆ బాగున్నా ఏం చేస్తున్నవు
ఏం లేదు అన్నం కూర అండాలి
అవునా
అండినవ నువ్వు
హా మేమ్ రెడి అయితున్నం
ఎటు వేలే ఎందుకు
ఇది కొత్తగా మూవీ వచ్చింది కదా సో వెళ్దాం వెళ్దాం అంటున్నారు ఫ్రెండ్స్ సో వెళ్ ళ్లొస్తామని
ఏ మూవి అండి
దూరంధర్ అని వచ్చింది కద
దూరందర
బాగుందట పవన్ కళ్యాణ్ ది
అదిద్దూరందరు కాదు
ఆ
ఉత్సవ్
కాదు ఉస్తాద్ వేరు ఇది దురేందర్ అందరూ చూస్తూ
శ్రీలీలా హీరోయిన్
అదే ఉస్తాద్ ఓకే పవన్ కళ్యాణ్ది కాదు ఇది దురేందర్ వేరే అయినది రణబీర్ కపూరం ఏమో ఆ
ఏమో అండి నాకు తెలీదు తెలుగు మూవీయేనా అసలు
తెలుగునే చాలా బాగుందట అందరూ వెళ్తున్నారు సో వెళ్దామంటే నేను కూడా ఇగా రెడీ అవుతున్నా ఓ
అందరు వెళ్తే వెళ్ళాలి అనుకోవద్దు మీకు వెళ్ళాలనిపిస్తే వెళ్ళాలి
అంటే బాగుంది మూవీ అని చెప్పారు సో చాలా డేస్ కూడా అవుతుంది ఫ్రెండ్స్ తో వెళ్ళకా అని చెప్పేసి వెళ్త సండేనే కదా నిన్న కూడా హలీ నే ఉండే ఇవ్వాలా కూడా సండేనే కాదా అట్లా బయటకి పోయేస్తే మంచిగా కనిపిస్తుంది కొంచెం
అవునండి ఫ్రెండ్స్ తో ఎంజాయ్ ఎం ఎంజాయ్ చేయాలి ఫ్రెండ్స్తో
హామ్ టైం దొరికినప్పుడే ఎంజాయ్ చేయాలి తర్వాత చేయలేము చేయ్యాలి అనుకున్నా కూడా
నేనైతే అవసరమా ఇప్పుడు ఇవన్నీ రెడీ అవ్వడం అది ఇది అనుకుంటాను మా అక్క ఏమంటదంటే మా అక్క ఏమంటదంటే ఇప్పుడు కాకుండా ఇప్పుడెప్పుడు రెడీ అవుతావు మరి ముస్లామేవి అయినాక రెడీ అవుతావా అంటది
అవును కద అండి మరి నిజమే కదా అది
ఏమో అండి నాకు అప్పట్లో బాగా షోక్ ఉండే కానీ ఇప్పుడు ఏం లేదు అసలు రెడీ కావాలన్న కూడా ఇంట్రెస్ట్ లేదు
ఎందుకుమరి అలా
ఏమో అండి అప్పుడంటే కాలేజ్కి పోతుండే అది ఇది ఫ్రెండ్స్ మంచి ఫ్రెండ్స్ ఉంటుండే అప్పుడు ఇప్పుడు ఒక్కది లేదు నాకు
అయ్యో ఎందుకు ఏమైయిర్రు అందరూ
ఇప్పుడు మీరు మీకు మంచిగా ఫ్రెండ్స్ ఉండి పోతారా
ఆ అవును
అట్లాంటి ఫ్రెండ్స్యే దొరుకుతలేరు అయితే నాకు ఏం చెయాలే అందరి సగం కొంతమంది టెన్త్ వాళ్ళ ఏమో పెళ్ళిలైనాయి ఇంకా కొంతమంది ఏమో ఎక్కడెక్కడనో ఉంటారు కొంతమంది ఏమో స్వార్థ పరులు కొంతమంది ఏమో పని ఉన్నప్పుడే మనల్ని యూజ్ చేసుకుంటారు
అందరు అలా ఉండరండి ఇప్పుడు మళ్ళా మీకు ఎక్కడైనా మళ్ళీ జాబ్ లోనో దేట్లో అయితే మళ్ళ కొత్త ఫ్రెండ్స్ వస్తారు దాంట్లో కూడా మంచి వాళ్ళు ఉంటారు కొందరు
అవును కొత్త వాళ్ళు దొరికుతేనే కొత్త వాళ్ళు దొరికుతేనే ఇగా మనకు కొత్త కొత్త బాగుంటది కానీ ఈ పాత వాళ్ళను పట్టుకొని ఇంకొక వేరే జర్నీలో తీసుకోపోయి యినమ్ అనుకోండి
పాత వాళ్ళ దాంట్లో కొంతమంది తే బాగుంటారు సో వాళ్ళతోనే జర్నీ స్టార్ట్ చెయ్యి కొత్త కొత్త వాళ్ళతో పరిచయ
కొత్త వాళ్ళతోటి పెంచుకుందాం అనుకున్నా కూడా స్టార్టింగ్ కొంచెం భయమయి తర్వాత అదే సెట్ అవుతది పాతాల తోటి అదే ఉంటే మనం అక్కడనే ఉంటాం ఎదగలేం
ఉమ్ అవును అందుకే కొత్త వాళ్ళ దగ్గర నుండి కొత్త కొత్త విషయాలు తెలుస్తాయి బయటికి వెళ్తే ఆ మన తెలియని విషయాల్ తెలుసుకోవచ్చు వాళ్ళకి తెలివని మనం చెప్పొచ్చు ఉన్న వాళ్ళతోనే ఉంటే ఏమి ఉండదు ఆమె నీకు తెలుస్తాయి నీకు ఆమెకు ఆల్రెడీ తెలుసు ఉంటాయి కాబట్టి అంతే ఏం ఉండదు మ ఇందరి మధ్య అంటే కొందరు ఉంటారు బెస్ట్ ఫ్రెండ్స్ లాగానీ అందరు కాదు
అవును అది కూడా కరెక్ట్ నేను చూసిన వార్ ళ్ళలో అయితే వాళ్ళ వాళ్ అసలు పలకరించరు ఏం చేయరు ఏమన్నా నాతో వర్కుంది అనుకోండి ఇంకా అప్పుడు ఫోన్ చేస్తారు ఆ వరకు అయిపోయినాక కూడా కట్ చేస్తారు మళ్ళా గుర్ రా మళ్ళా ఏదైనా పని పడ్డది నాతోడి అంటేనే ఫోన్ చేస్తారు కొంతమంది ఇట్లా ఉంటారు
కని నాకు అట్లా చేయబుద్ధి కదండి ఇట్లా అవసరంకే చేస్తున్నారు అని అనుకుంటారని నాకే అట్లా మంచిగా అనిపియదు అవసరం ఉంది అని చేస్తున్నాని అందుకే నేను అంటే మాక్సిమం మాట్లాడతా అ దరికి హాయ్ అట్లా చెప్తా ఎక్కువ అంతా మాట్లాడను ఇంట్రోవర్ట్యే కాని ఆ నేను నా గురించి చెప్తున్నాను అట్లా ఉమ్ అవసరం ఉంటేనే కాల్ చేస్తున్నాని అనుకుంటారు కొందరు కానీ ఈ వాళ్ళని ఏం చేయలేం మనం
అవును ఇంకో కొంత మంది అయితే అయితే మంచిగానే ఉంటారు ఇక ఇప్పటికి ఉంటారు గానీ
అట్లా కొంచెం మందే ఉంటదిగా చుక్కల్లో చంద్రుడు లాగా ఎవరు లైఫ్ లోన అట్లా ఒక్కరు అట్లా ఉంటారు అంతే అందరు లైఫ్ లో ఉండరు మధ్యలోనే వదిలేసి వెళ్తారు గని
తే నాకు ఒక ఫ్రెండుండి సిక్స్ ఇయర్స్ వరకు ఉంది అంటే సిక్స్ సెవెన్ ఇయర్స్ వరకు ఆమె పెళ్ళి అయిపోయింది
అయ్యో అవునా
పెళ్ళ అయిపోయిను ఏ అప్పుడప్పుడు మార్చ మాట్లాడుతది ఇగ పెళ్ళ అయిపోయినంక ఇగా వాళ్ళ అత్త మామ హస్ బ్యాండు మాటలే ఏంటది గూడ
ఉ పెళ్ళ అయితే అంతే అండి అందుకే ఉన్నప్పుడే పెళ్లి కాకముందే అన్ని ఎంజాయ్ చేయాలి అన్ని తిరగాలి తినాలి అన్ని ఎక్స్ప్లోర్ ఎయలి ఇప్పుడే మళ్ళీ ఛాన్స్ రాదు అట్ల తర్వాత ఎట్లా ఉంటదో చెప్పలేము కాబట్టి ఆ
అవునండి ఆ మహిళలకు అమ్మాయిలకు అయితే పెళ్లి కాకముందే అదే ఆ ఎంజాయ్ చేయ్యాలన్నా కూడా
పెళ్లైనాక గూడ ఉంటది గనీ ఇగ వాళ్ళన్ బట్టి ఉంటదిగ కొందర్ని బట్టి
మనకచ్చే వాళ్లని బట్టి
ఆ వాళ్ళ ఇంట్లో వాళ్ళ పరిస్థితులు అవ్వీ ఇవ్వీ వాళ్ళంబట్టి ఉంటయిగ అందరూ బ్యాడన్లేము అందరూ గుడ్డన్లేము ఇగ రెండూ ఈక్వల్ ఉంటాయన్నమాట
అవునండి అది కూడా
కొంచం నాయిస్ ఒస్తుంది చూసుకో
నైస్ వస్తుందా నా ఫోన్ కింద పడిందండి అందుకే
ఉహూ ఏమో చెరిగినట్టు సౌండొస్తుంది అయితే మరి
చేరిగినట్టా హ్
ఆ బియ్యం చెరుగుతున్నారేమో అనుకుంటున్నం వంట చేయ్యాలి అన్నారు గదా ఇందాక
అవునవును అన్నాను అయితే ఏ కర్రీ వండాలో అర్ధమవ్వట్లేదు మీరు ఏ కర్రీ చేసారు ఈరోజు
మేమీరోజు మటన్ జేసుకున్నాము
అవునా మటన్ నాకు అండరాదండి మీరే అం
మీకూ ఆ మేమే అ దామని మీకు తొందరగా అయ్యే ఒక కర్రీ చెప్పన మంచిగుంటది
చెప్పండి
వంకాయ మజ్జిగ చార్ చేయయండి ఇప్పుడు సమ్మర్ గద ఇంక బావుంటది టేస్ట్ గుడా చాల నెక్స్ట్ లెవెల్ ఉంటది ట్రై జేస్చూస్తే వావ్ అండి మంచి రెసిపీ చెప్పారంటారు మీరు
ప్రాసెస్ ఎట్ల జేయాలి
ఇప్పుడూ వంకాయలుంటాయి గదా ఇప్పుడు ఆరె ఆ వైలెట్ ట్ గాని గ్రీన్ గాని ఇట్ల పొడగు వంకాయలు ఫ్రెష్ వి
ఆ పొడువా మొద్దూ లావువా
అంటె పొడుగు ఏవైనా పర్లేదూ అవి మన తినే దాన్ని బట్టిగ మనకిష్టం వ ఏవుంటే అవి తెచ్చుకోవాలి వంకాయలు ఇట్ల దాన్ని రౌండ్ సర్కిల్ షేప్ లో అన్ని కట్ జేసుకొని ఊ ఒక ప్లేట్ లో ఉప్ ఉప్పు కారం పసుపు ఆయిలేసీ ఆ మసాలాలన్నీ వాటికీ పట్టించాలి అమ్ ముక్కలకి అ కట్టిన్ అవి ఆయిల్ ఫ్రై చేయాలి మంచిగా ఫ్రై అయక దగ్గరగా మెత్తగైతయ్ లేదు ప్యాన్ మీద కొంచం ఆయిల్ ఏసి వేసి అటు ఇటు తిప్పితే సరిపోద్ది అవి కొంచెం ఫ్రైయయ్యే వరకు ఉమ్మ్ మగ్గినంక ఇప్పుడు ఏం చేయాలంటె అది పెరుగు చారు చేసుకుంటారు కదా చల్ల చారు అని చల్లకడి అని ఆ అది చేస్ కొని దాంట్లో ఉప్పు కారమవి వేసుకొని వంకాయ ముక్కల్ని దాంట్లోకి వదలాలి వదిలేసి కలిపి తింటే ఉన్ టది వేరే లెవెల్ అసలు
ఇది నేను ఇన్స్టాగ్రామ్ లో చూసాను ట్రెండింగ్ అవుతూ ఉండే అప్పట్లో ఇదేనా
ఆ ఇదే ఒకసారి ట్రై చేసి చూడండి నేను ట్రై చేశాను అయితే చాలా బాగా వచ్చింది చాలా మంచి రెసిపీ ఈజీగా అయి
సమయానికి నా దగ్గర వంకాయలు లేవన్ ఏలాగ మరి
ఉమ్ వంకాయలు లేకపోతే పెరుగు చల్ల చారు చేసుకోండి
పెరుగు కూడా లేదు హా టమాటలు ఉన్నాయండి ఓన్లీ టమాటాల తోటి ఏమన్నా చెప్పండి కదా
అయితే టమాటా బర్త చేయండి బావుంటది మొన్న ట్రై చేశాను చాలా బావుండే మా అక్క వాళ్ళయితే వావ్ వావ్ అన్నారు
త్త డ్యూటీకెళ్ళిండు
అట్లా కాదండి ఆ రెసిపీ పేరు టమాటా బర్ త్త బెంగన్ క బర్త బెంగన్క భర్త యివి వినలేదా మీరు పేర్లు ఏప్
భర్త అంటారేందండి టమాటా భర్త ఎవరు మిర్చియా
అయ్యో దేవుడా మీకు అర్థమైత లేదండి అది రెసిపీ నేమండీ
టమాటా బర్తనా
అవును బాగుంటది నెక్స్ట్ లెవెల్ బావు
నేను ఎప్పుడ్ త అన్నావ్ గూగల్ లో యూట్యూబ్లో డమాట భర్త అని కొడితే వస్తదా
వస్తది బెంగన్ క బర్తా అన్నా కూడా వస్తది
అవునా ఇది తెలుగేనా అండి అసలు
అవును తెలుగే
టేస్ట్ బాగా వస్తదా మరి
చాలా బావుంటది ఒక్కసారి ట్రై చేస్తే వావ్ అనుకుంటా లొట్టలేసుకుంటా తింటారు మీరు
అవునా ఎం బర్త ఎట్ల చేసుడు మరి
ఇప్పుడు కొంచెం ఆయిల్ తీసుకొని దాంట్లో ఎండు మిరపకాయలు ఎంచు కోలి ఒక రెండు తర్వాత మల్ తర్వాత మళ్ళీ దాని ట్లో కొన్ని ఎల్లిపాయలు ఏయించుకోవాలి
ఆ ఓకే
దాంట్లో ఆనియన్స్ అన్ని కట్ చేసి డీప్ ఫ్రై చేసుకోండి ఇప్పుడు బిర్యానీకి పైన ఏస్తాం కదా
హ్మ్ మన ఫ్రైడ్ ఆనియన్స్ ఆహ్
హా ఫ్రైడ్ ఆనియన్స్ ఏసుకోవాలి మళ్ళీ దాంట్లోనే కొన్ని టమాట వేయించుకోవాలి ఆ ఏయించుకున్న అన్ని వాటిని ఇట్లా రోట్లోకి వేసి ఉప్పు కారం కొంచెం పసుపు వేసి దంచి మా ఒక తాలింపు వేస్తే ఆ వెళ్ళిపోతాయి మగ్గితే వెళ్ళిపోతాయి అవి తర్వాత దంచుకొని మిక్సీ పడతారు మిక్సీ పడితే అంత టేస్ట్ చుండదు దంచినమనుకో చాలా టేస్ట్ వస్తది కొంచెం తాలింపు మళ్ళీ వేసి కొంచెం కొత్తిమీర కరివేపాక్ పాకు ఇవేసి తాలింపేస్తే వేరే లెవెలుంటుంది వేడి వేడి అన్నంలో వేసుకోని తినాలి గాని చాలా బాగుంటది పప్పు లో కాంబినేషన్ గాని
చెయ్యి తోటి కూడా పిసుకుతారేమో దంచకుండా
హా అవును గాని ఇవి ఎండి మిరపకాయ లవి ఉంటది కదా చేయి మంట పుడతది దానికి ఒకటి వస్తది కదా స్టాండ్ ఇప్పుడు వస్తుంది కదా
స్మాష్ చేసేదా
స్మాష్ చేసి మళ్ళీ దాంతోటి కూడా చేసుకోవచ్చు
ఓహో ట్రై చేశారా మరి టమాటా భర్త
ఆ ట్రై చేసాము టూ త్రీ టైమ్స్ చాలా బాగుంది
అవునా అండి మా పిల్లలు ఆకలాయితుందట తొందరగా వెళ్ళి టమాటా భర్త చేస్తాను మరి
చేయండి మరి హ్మ్ బాయ్